హలో నమస్కారం అండి గుడ్ మార్నింగ్
వెరీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు్
ఏం లేదండి ఇందాకే లేచా బ్రష్ వేసేసుకొని కాలకృత్యాలు కంప్లీట్ వేసుకొని టిఫిన్ చేసి చాయ్ తాగి మీకు కాల్ చేస్తున్నాను మరి మీరు టిఫిన్ చేయడం అయ్యిందా
అయిపోయింది అయిపోయింది ఇందాక ఇడ్లీ తిన్నాను తిన్నావ నువ్ టిఫిన్ ఏం తిన్నవ్
మాకు దోశ పెట్టారండి దోశ కంప్ట్ చేసుకుొని అదే మొన్న మనం కలిసి ఒక టాపిక్ గురించి మాట్లాడు కున్నాం కదా ఇట్లా విలేజ్ గురించి వ్యవసాయం గురించి ఆర్గానిక్ గురించి
ఆ అవునవును మళ్ళీ ఏదో పని ఉందని ఫోన్ పెట్టేసావు అప్పటి నుండి మళ్ళీ ఫోనే చేయలే నీ ఫోన్ ని కోసమే ఎదురు చూస్తున్నా నేను
అదే అదే అండి దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ఒకసారి అని కాల్ చేసాను మీ దగ్గర టైం ఉందా మరి మాట్లాడానికి
అవునవును నేను ఫ్రీగానే ఉన్నాను చెప్పు
అయితే నేను అనుకునండి నేను ప్లాన్ చేసుకున్నా ఆ రోజు డిస్కస్ చేసినాక వచ్చే వారము నేన్ మీ పల్లెటూరుకి వచ్చి నీతో కలిసి స్వయంగా ఆ పోలాలో పని చేేద్దామని డిసైడ్ ఎక్కడైనా ఎందుకంటే ఆ నేళ్ల తల్లిని తాక్తే వచ్చి ఆ తృప్తిని నేను కూడా అనుభవించాలని డిసైడ్ అయిపోయినా మొన్నటి చె
చాలా సంతోషం ఇక్కడికి వచ్చాక నీకు సాంప్రదాయ విత్తనాలను ఎలా భద్రపరుస్తా కూడా నేను చూపిస్తాను సరేనా వాటితో పండే పంటలు చాలా రోగ నిరోధక శక్తిని ఇస్తాయి మనకి
అవునవును ఇప్పుడు నగరాల్లో కూడా హైబ్రిడ్ విత్తనాల వాళ్ళ వచ్చ కూరగాయలు ఆ టేస్ట్ అస్సలు రావట్లేదండి మన పాతకాల అభిరుచులు అస్సలు ఉండట్లేదు ఇక అందుకని ఈ దేశీగా ప్రాముఖ్యతను మనం మ అనుకో మంచి మళ్ళా పాత రుచులు మనము ఆరోగ్యం కూడా మనకు కాపాడుకున్నట్టు అయితుదని అనుకుంటున్నాను
ఉ నిజమే దేశీయ రకాల విత్తనాలతో పండించిన ఆహారం తింటే అసలు మనకు ఒక్క రోగం కూడా రాదు పైగా ఇవి వాతావరణ మార్పులను కూడా తట్టుకొని గట్టిగా నిలబడతాయి
అవునవును ఎంతైనా మన దేశీయ విత్తనాలు ఉన్న రకరకాల ఎన్విరాన్మెంట్ దట్టుుకునే శక్తి పరదేశాలకి ఉండదు కదా అలాగే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల నగరాలు ఎండలు మండిపోతున్నాయి కదా సరైన సమయానికి వర్షాలు కూ పడతయి లేదు మరి ఇక్కడ సిటీళ్లతోను పోల్సుకుంటే పల్లెటూళ్లలో చెట్లు ఎక్కు ఉంటాయి కదా దాని వల్ల ఏమైనా వర్షాలు ఎక్కువ పడుతున్నాయా ఎండలు తక్కున్నాయా
ఆ అంటే ఇక్కడ మా పల్లెటూరులో వాతావరణంలో మార్పులు అయితే కనిపిస్తున్నాయి కానీ నువ్ నువ్ చెప్పినట్లు పచ్చదనం వల్ల ఉష్ణోగ్రతలు కాస్త అదుపులోనే ఉంటాయిలే అందుకే మేము మా ఊరి చుట్టూ మళ్ళీ పెద్ద ఎత్తున అడవుల పెంపకం మొదలు పెట్టాం ఈ మధ్యనే
అద్భుతమైన పనులు చేస్తున్నారు మీరు నగరంలో మేము కనీసం ఒక చెట్టు మొక్క నాటదామన స్థలం దొరకదు తెలుసా మస్తు గొడవలు అతాం ఉంటాయి ఇక్కడ ప్లాట్ఫామ్స్ ప్రకృతి వచ్చింది ఈ ఆ డెవలప్ అవుతున్న సిటీల వల్ల ఉన్న కాస్త నెలా కూడా ఏంది ప్లాంట్ లాగా చేససి ఆమ్మేశ్వరు మొత్తం సిమెంట్ తో నిండిపోతుంది
ఆ వీటి వల్లనే మీకు రాబోయే రోజులలా వర్టికల్ ఫార్మింగ్ మరియు హైడ్రో ఫోనిక్స్ వంటి పద్ధతులు బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే తక్కువ స్థలంలో కేవలం విటిని మాత్రమే ఉపయోగించి మీరు రకరకాల కూరగాయలు పండించుకోవచ్చు
అవునవును నేను కూడా ఈ మధ్య ఆ సెర్చ్ చేస్తా ఉంటే ఈ టెక్నాలజీ గురించి బాగా విన్నానండి పల్లెల్లో ఉండే సహజా వనరుల్లో నగరాల్లో ఉండే ఆధునిక ఆలోచనలు కలిస్తే సో పర్యావరణ కూడా చాలా కాపాడుకున్నట్టు అవుతుది కదా
చాలా సరిగ్గా చెప్పావు పల్లెటూరు నగరం ఒకదానికొకటి పోటీ కాదు ఎప్పటికైనా సరే రెండో కలిసి నడిస్తేనే సమతుల్యమైన ఆరోగ్యకరమైన సమాజం సాధ్యం అవుతుంది వచ్చే వారం నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను నువ్వు వస్తా అనో
అవునవును వాచ్చేవారం ప్రణని కన్న సిద్ధం చేసుకుంటున్నాను అక్కడ మొబైల్ సిగ్నల్స్ ఎలా ఉంటాయో అని కొంచెం దిగులుంది ఎందుకంటే ఆఫిస్ నుంచి మెయిల్స్ వస్తాయి కదా అవి చూసుకోవడానికి ఇబ్బంది ఉండకూడదని,
నువ్వు ఇంటర్నెట్ గురించి అస్సలు భయపడకు ఇప్పుడు మా పల్లెలలో కూడా ఫైవ్ జీ నెట్వర్క్ వచ్చేసింది మొన్ననే ఒక టవర్ కూడా వేశారు చాలా మంది ఆ టవర్ పడ్డ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు మళ్ళా సాయంత్రం ఖాళీ టైమ్ లో వచ్చి వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు
పెద్ద ఊటల ఊరటనే చెప్పాలి ఈ డిజిటల్ విప్లవం పల్లెల్ని నగరాలతో సమానంగా మార్చేసింది దీనివల్ల పల్లెలు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి కదా
కఖచ్చితంగా ఇదివరక అంటే ఏమన్నా పని కావాలంటే అందరు సిటీకి వలస వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఇక్కడే ఉంటూ సేంద్రియ ఉత్పత్తుల ప్యాకేజింగ్ కోల్డ్ స్టోర్ స్టోరేజ్ మరియు డెలివరీ స్టార్టప్లో స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుంది
అవునా చాలా ఆనందంగా ఉందండి ఇవన్నీ విషయాలు వింటుంటే అసలు మస్తు అనిపిస్తుంది ఈ వ్యవసాయం చుట్టూ అమ్మ ఇంత పెద్ద ఎకో సిస్టమ్ తయారవుతుందని అసలు నేను ఎప్పుడు ఊహించుకోలేదు దీని గురించి తెలుసుకునేంత వరకు అలాగే మరి మహిళల బాగ స్వామ్యం ఈ ఈ విషయంలో ఎలా ఉందంటారు
పల్లెలలో మహిళలే ఈ మార్పుకి ప్రధాన కారణం కదా ఇక్కడ మహిళలు స్వయం సహాయక సంఘలో కలిసి సొంతం గా సేంద్రియ ఎరువులు సహజసిద్ధమైన పచ్చళ్ళు పిండి వంటలు తయారు చేసి నగరాలకు ఎగుమతి చేస్తున్నారు చాలా ఎక్కువ మొత్తంలో
అవునా అద్భుతం అయితే ఎందుకంటే ఒక ఇంట్లో అబ్బాయి కన్నా మహిళలు అథికంగా నిలదొక్కుకుంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది సో నగరాల్లో కూడా ఇలాంటి హోమ్ మేడ్ సహజ ఉత్పత్తులకు చాలా విలువ ఎక్కువ ఉంది అక్కడ తయారు చేసిన వస్తువులు మంచి ఇక్కడ మహిళలు ఇక్కడ మంచి ప్లానింగ్ తో ఇక్కడ మంచిగా సేల్ చేసుకు వచ్చు దాని వల్ల వాళ్ళు కూడా ఆర్థికంగా మంచిగా లాభపడతారు
అవును అందుకే మా ఊరి ఉత్పత్తులకు ప్రత్యేకంగా ఒక లోకల్ బ్రాండ్ పేరు పెట్టి మార్కెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము దీని వల్ల వినియోగదారులకు కూడా నాణ్యతపై పూర్తి నమ్మకం ఉంటుంది కదా నీకేమన్నా మంచి ఆలోచనలు ఉంటే చెప్పు
ఈ బ్రాండింగ్ చాలా మంచి చాలా బాగుందండి చాలా మంచి ఆలోచన నేను నగరంలో మార్కెటింగ్ రంగంలోనే ఉన్నాను గదా సో నాకు కొన్ని తెలుసు ఏ విధంగా చెయ్యాలను లోగల్ ఎట్లా క్రియేట్ చేయాలి ఎట్లా మార్కెటింగ్ చేయాలి కాబట్టి మీ ఊరు సేంద్రియ ఉత్పత్తులను డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎలా ప్రమోట్ చేయాాలలో నాకు నేను నేను మీకు సహాయం చేస్తాను
చాలా థ్యాంక్స్ పల్లెటూరి స్వచ్ఛమైన కష్టం నగరపు ఆధునిక మార్కెటింగ్ నైపుణ్యాలు కలిస్తే మన లక్ష్యం మరింత సులభం అవుతుంది మరి దీని గురించి ఇంకేమన్నా చెప్పు
ఏం లేదండి మనం ఎట్లయితే ఖచ్చితంగా మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏం చేయాలంటే మా పల్లె మా సిటీలలో ప్రజలకి నమ్మకం ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఈ కెమికల్స్ ఫుడ్ తినలేక డాక్టర్ కూడా వాళ్ళకి సజెస్ట్ చేశారు ఆర్గానిక్ ఫార్మింగ్ సైడ్ వెళ్ళండి అలా పండించిన కూరగాలు తినండి అని చెప్తున్నారు అందుకని ఇప్పుడు ఇడ పండించిన రైతులకు కూడా చాలా బెనిఫిట్ అయితది ఇక్కడ
అవును నిజమే ఈ మధ్య వార్తలలో చూస్తూనే ఉన్నాం కదా అన్నింటికి ఇంజక్షన్లు వేస్తున్నారు కేవలం కూరగాయలే కాదు మనం తినే పండ్లు కూడా చాలా వరకు కలుషితం అయిపోతుంది అయిపోతున్నాయి అన్ని ఇంజక్షన్ వేసి పండిస్తున్నారు
అవును మళ్ళీ ఏంటంటే ఏది కెమికల్ తో తయారవుతుందో ఏది నాచురల్ గా తయారవుతుందో అసలు ప్రజలకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ప్రతి దాని మీద ఏదో కెమికల్స్ మీరు చెప్పినట్టు ప్రతి దాని మీద ఏదో ఒక కెమికల్స్ కృత్రిమంగా వాటిని మక్క పెట్టి పండించి పండిస్తున్నారు దాని వల్ల చాలా ఆరోగ్యాలకి అనారోగ్యాలకి లోన్ అవుతారు ప్రజలు
ఒకప్పుడు అంటే బియ్యం అంటే మనం కేవలం పొలంలోనే పండిస్తారు అని అనుకునే వాళ్ళం ఇప్పుడైతే కొన్ని కొన్ని ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే అసలు ప్లాస్టిక్ బియ్యాన్ని కూడా తయారు చేస్తున్నారు ఇది నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది
అవునవును అందుకే కదా ఇలాంటి కల్తీ సొసైటీ లో మంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి మంచి మంచి కూరగాయలు పండించి పల్లెటూరి నుంచి స్వచ్ఛందంగా అవి మనం మార్కెటింగ్ చేసాం అనుకో సాయంత్రం అయ్యి ఈ సిటీలలో గని మంచిగా మనకు మార్కెటింగ్ జరుగుతుంది
ఆ కరెక్ట్ గాని నాకు ఏంటంటే భయం ఎప్పుడు మనది ఎవరికి తెలియదు కదా అంటే ప్రజలలకి ఎలా వెళ్తుది అంత ఫేమస్ అయితదా ఫేమస్ కాకపోతే ఎక్కువ ఎవరు కొన్నారు కదా అని ఆలోచిస్తున్నా
దాని గురించి ఏం టెషన్ తీసుకోకండి చెప్పి చెప్పిన కథ నేను మార్కెటింగ్ ఏరియాలో పని చేస్తున్నాను కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఒక లోగో ఒక బ్రాండెడ్ క్రియేట్ చేసేసుకొని సోషల్ మీడియాలో గాని యూట్యూబ్ లో గాని ఇలా సోషల్ ప్లాట్ఫామ్ లో మంచి ఒక పేజ్ క్రియేట్ చేసుకొని మనం పండించే పంటల గురించి ఆ క్షుణ్ణంగా వివరాలు ఇచ్చామనుకో చూసిన వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇంప్రెస్ అయిపోయి ఆటోమేటిక్ గా మనకు ఆర్డర్లు పెడతారు మనకి ఏ దోఖ ఉండదు
ఆ అంటే మనం సోషల్ మీడియాలో అంటే పేజ్ ఏమైనా డబ్బుల్ కట్టి ఓపెన్ చేయాల లేకపోతే ఆటోమేటిక్ గా చేసుకోవచ్చా నాకు దీని గురించి అంతగా తెలియదు కొంచెం వివరిస్తావా
వచ్చి రీచ్ కోసం చాలా మందిని మనం ఏందంటే మనం స్టేటస్లు పెట్టుకొని అందరికీ పబ్లిక్ పబ్లిసిటీ చేసుకోవాలి ఒక స్టార్టింగ్ స్టేజ్ లో మాత్రమే కాకపోతే మెయిన్ ఎందంటే మనం మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ని క్వాలిటీ కూరగాయలు అందిస్తే సరిపోతుంది అంతే
అయితే మన క్వాలిటీ తెలిసేలాగా వీడియోలు తీస్తే బెటర్ కదా అప్పుడైతే వాళ్ళకి చూడంగానే అవును ఇవి న్యాచురల్ గా పండినై న్యాచురల్ గా చేశారని నమ్మకం కలుగుతుంది
చెప్పాలి దీని గురించి ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క గొప్పతనం ఏంది రాబోయే రోజులో ఇది ఎలాంటి ప్రమోషన్ ఉంది సో ఆర్గానిక్ ఫార్మింగ్ సైడ్ మల్లడం ద్వారా ఆ ప్రజలకు ఎలా ఒక పండించే రైతులకి ఎలాంటి బెనిఫిట్ బెనిఫిట్స్ పొందినము మీరు చెప్పారునుకో వాళ్ళు కూడా నిజాయితీగా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అందిస్తారు దాని ద్వారా అటు రైతులు ఇటు కొనే సిటీలో ఉండే వినియోగదారులు ఇద్దరు లాభపడతారు
కరెక్టే గాని పల్లెల్లో వాళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్ పైన అంతగా నాలెడ్జ్ ఉండదు ఎందుకం అంటే ఎలాగూ మేము స్వచ్ఛమైన కూరయలే తింటాం కాబట్టి మాకు ఇట్ల కలుషితం ఐతుంది స్వచ్ఛమైన దినాలన్న ఆలోచన రాదు బట్ నగరాల్లో ఉన్న వ వాళ్ళకి ఏందంటే అన్ని కలుషిం అయి పోతున్నాయి కాబట్టి ఆర్గానిక్ ఫుడ్స్ అనే దాని గురించి బాగా అవేర్నెస్ ఉంటది కదా
అందుకే ప్రతి రోజు సండే ఒక రోజు మీ ఊర్లో ఉన్న సర్పంచ్ తో గాని లీడర్ తోన్ గాని ఒక ఆ డిజిటల్ డిజిటల్ సెటప్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి సిటీల లో ఎంత ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం ద్వారా మనం మీ నీ మనం ఉత్పత్తి మనం ఎగ్బతి చేయొచ్చు సిటీలకి దాని ద్వార మనం లా పొందన్నామని వాళ్ళ కూడా ఒక అవ గాన కల్పిస్తే వాళ్ళు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ సైడ్ ఈజీగా మల్లుతారు
చాలా మంచి ఆలోచన యాక్చువల్ గా మా ఊర్లో రైతులకి లాభాలు లేక కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నువ్వు చెప్పిన ఆలోచన అందరికి చెప్తే వా వాళ్ళు కూడా లాభాలు వస్తాయని చేస్తారు నేను తప్పకుండా ప్రయత్నిస్తాను ఇది మా ఊర్లో ఇంప్లిమెంట్ చేయడానికి
అండ్ అలాగే మాసైడ్ కూడా కొంచెం డబ్బు నోళ్ళు ఆ ఏం చేస్తారండి వాళ్ళకు క్వాలిటీ ఫుడ్ కావాలి వాళ్ళు కూడా ఏం చేస్తురంటే విలేజ్ సైడ్ ఏమైనా రైతులతో కలిసి వాళ్ళు కూడా పండిస్తారు కావాలంటే వాళ్ళకి కావల్సిన మనీ వీలే ఇస్తారు వాళ్ళకి కావల్సిన ఏంది క్వాలిటీ ఫుడ్ అందిస్ సరిపోతదని వాళ్ళు కూడా డిసైడ్ అయినారు
ఆ అవునా అట్లా కూడా ఉంటదా అయితే అట్లా ఉంటే ఇంకా బెటర్ కదా మాకు పెట్టుబడి భారం కూడా స తగ్గిపోతది మాకు ఎలాగో వ్యవసాయం చేయడం అలవాటే కాబట్టి కష్టపడి పండిస్తాం తర్వాత కొంత లాభాలు వస్తాయి కాబట్టి మేము సంతోషం ఆ నగరంలో ఉండే మీరు కూడా సంతోషంగా ఉంటరు
ఉ దీని ద్వారా ఈ కెమికల్స్ ఫుడ్స్ కి కూడా చెక్ పింటెడ్ చెక్ పింటెడ్ అయిపోతది ఎందుకంటే అ డైరెక్ట్ పెట్టుబడి లభిస్తుంది రైతులకి ఆ మళ్ళా వీళ్ళకి ఇక్కడ కొనే వాళ్ళకి డైరెక్ట్ ర రైతుల నుంచి మనకి ఆ కూరగాయలు ఆహారాలు దొరుకుతాయి సో మధ్య లెట్ ఎటువంటి బ్రోకర్ లు ఉండరు కాబట్టి ఆ మంచిగ మనం పర్యావరణాన్ని కూడా కాపాడినటయితది ఈ కెమికల్స్ ను కూడా మొత్తం బ్యాన్ చేసుడే ఉంటది నెక్స్ట్ జనరేషన్స్ కి ఇది బెనిఫిట్ ఐతది
కరెక్టే కానీ మరి ఒకవేళ అంటే ఇలాంటి పంటలు వేసినప్పుడు వర్షాలు పడకపోతే నష్టపోతాం కదా దీనికి ఏమైనా ఆలోచన ఉందా నీ దగ్గర
దాని గురించి ఇప్పుడు లేదండి మనం కలిసి దాని గురించి మనం ప్లాన్ ఏద్దాం ఇప్పటివరకు అయితే నా దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ వున్నది నెక్స్ట్ వీక్ నేను వస్తా కదా వచ్చాక మనం కలిసి దీని గురించి డిస్కస్ చేసుకుందాం పేపర్ మీద రాసుకుంటు
అవునా సరే తప్పకుండా వచ్చినాక ఇక డైరెక్ట్ గా కలిసి మాట్లాడుకుందాం అయితే
సరేనండి మళ్ళీ కలుద్దాం మరి